బాగున్నారా అండి ఆ బాగున్నారా అండి ఆ బాగున్నామండి మీరు ఏం చేస్తున్నారండి తిన్నారా మరి
తిన్న ఇప్పుడే తింటున్న అండి
అవునా ఏం కర్రీ అండి
చికెన్ అండి
అవునా చికెన్ కర్రీ ఎలా చేస్తారో తెలుసా అండి
ఆ తెలుసండి
ఎలా చేస్తారండి
ఒక గిన్నె తీసుకోవాలండి
ఊ
ఆన్ల నూనె పోయాలండి కొంచెం
హ
కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదండీ చికెన్ పీసెస్ అవి అయి ఆన్ల వేయాలండి మీ మామ్మ మమ్మీ అయితే ఆనియన్ వేస్తది నేను ఆనియన్ లేకుండానే చేస్
ఏంటండి
మా మమ్మీ అయితే ఆనియన్ వేస్తారు ఫస్ట్ కానీ నేను వేయలేదు
అవునా అండి
ఆ ఈ కొంచెం ఫ్రై చేసినాంక ఫ్రై చేస్ ఫ్రై లెక్క చేసేయ్ ఆనియన్ వేయకుండా
అవునా అండి హ్మ్
మ్మ్ చాలా బాగుందండి మీకు పంపి పంపిస్తానలెండి
ఆ అవునండి పార్సల్ చేయండి మేము కూడా తింటాం మీరు ఎలా చేశారో ఆస్వాదిస్తామండి అవి తినేసి
నా చేతి వంట బానే ఉంటదండి
అవునా అండి బాగా చేస్తారా మీరు వంటలు ఇంకేమేమి వంటలు చేస్ తారండి మీరు
ఇగ టమాటా రైస్ అని ఇక చానే చేస్తామండి
టమాటో రైస్ కూడా చేస్తారా పచ్చిపులుసు కూడా చేస్తారా అండి మీరు
ఆ మా వదిన నేర్పిచ్చిందండి టమోటా రైస్
అవునా మీ వదిన పేరేంటండి ఆ వద్దులేండి ఆ
మా వదిన చాలా మంచిదండి మీకు చూపిస్తాలేండి నేను ఎప్పుడైనా
ఆ అప్పుడు నేను బయటకు వెళ్తున్నప్పుడు చూపెట్టండి మనమే హైదరాబాద్కి వెళ్తామా అండి హైదరాబాద్ లో చార్మినార్ దగ్గరకి వెళ్దామా అక్కడ గాజులు బాగుంటాయండి గాజులు కొనుక్కోవచ్చు మంచి
అక్కడ తక్కువనే రేట్ ఉంటదండి
అవునండి ఇక అక్కడ ఫేమస్ గాజులు అంటారండి గాజులు అయితే చాలా బాగుం టాయ్ అవును ఇప్పుడేదో కాశ్మీరీ గాజులని ఫేమస్ అయితున్నాయి కదండి మస్తుండే అండి కాశ్మీర్
ఏమో అండి నాకు దెలవదండి
ఆ గాజులు కూడా ఫేమస్ అయితున్నాయండి మస్తు ఉండే అండి అక్కడ డ్రెస్సెస్ కూడా బాగుంటాయని అనార్కలి డ్రెస్సెస్ అనుకుంటా, పంజాబీ డ్రెస్సెస్ అనుకుంటా, మంచిగ ఉంటాయండి టాప్స్ ఉంటాయండి అక్కడ క్రాప్ టాప్స్ అని అవి కూడా బాగుంటాయండి మస్తుంటాయి మీరు మనం ఎప్పుడైనా వెళ్దాం అండి చార్మినార్ కి అక్కడికి వెళ్ళి ఆ ప్లేసెస్ అన్ని విజిట్ చేద్దామండి అక్కడ చాయ్ కూడా పప్ చాయ్ కూడా చాలా బాగుంటుందండి ఏం ఛాయ్ సథింగ్ ఏదో ఛాయ్ అంటారు మలాయ్ మలై టీ అంటారు అండి మస్తుంటదండి అక్కడ చాలా బాగుంటుంది మలై టై టీ కూడా
హ
ఫ్రూట్స్ అమ్ముతారండి మంచి మంచిగా ఉంటాయండి మేము వెళ్ళామండి అప్పుడు మేము చిన్నప్పుడు వెళ్ళినామండి మస్తు మా డాడీ గారు తీ తీసుకెళ్ళారండి తిప్పారండి మంచిగా ట్యాంక్ బండ్ పోయినాం ఇక్కడ ఇది పోయినాం
క్కారా అండి చార్మినార్ లోపడికి
లేదండి కింద కిందనే గాజులు ఆయన్ని చూసుకున్నాం మంచిగా ప్లేసెస్ తిరిగినా ఆ బట్టలల్లా షాపింగ్ మాల్స్ కెళ్ళినాం ఆ ఏమన్నా తినేటి ఫుడ్ ఇట్లుంటే తీసుకున్నాం మంచిగ అక్కడ మొక్కజొన్నల తోటి ఒకరు చేస్తారండి కార్న్ ఫ్లెక్స్ అని మ్ ప్చ్ కార్న్‌ప్లెక్స్ కాదు మొక్కజొన్నల తో ఆ ముంత మసాలా అని చేస్తారండి మస్తుంటదండి ఆ మసాలా సూపర్ ఉంటదండి చాలా బాగుంటుంది మేము తిన్నాం అండి అది
హ ఇంకేదో ఫేమస్ అంటారుండి అక్కడ ఫుడ్ ఏదో ఫుడ్ ఉంటందండి
అవును చికెన్ చేస్తారు చాయ్ చేస్తారు ఉంత మసాలా ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయండి మస్తు ఉంటాయండి అవి
ఉమ్
గాజులు అయితే చాలా బాగుంటాయండి అక్కడ తక్కువ రేట్లు చైన్లు అమ్ముతారు గాజులు అమ్ముతారు బట్టలు అయితే మంచిగా చీప్గావతాయి చెప్పులు అయితే వంద రూపాయలకి వతాయండి అసలు మస్తు ఉండయండి అక్కడక్కడ ఏమడి తెగుతాయండి కొనుక్
అవునండి గాజులే బాగుంటాయి
అవునండి ఇప్పుడు ఆ చెప్పులే కొన్నాం అనుకో నీళ్ళు తడపంగానే అయి ఖరాబ్ అయితేనే ఉంటాయండి
అవునండి
పువ్వులు కూడా అమ్ముతారండి అక్కడ మంచి ఉంటదండి అసలు ఇంకా వేరే వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలి ఆ వండర్లా వెళ్ళినామండి మస్తు ఉంటదండి అసలు మొత్తం వాటర్ అని వాటర్ల ఆడుకోవడమే అండి ఆ రోలర్ కోస్ట్
అన్నీ చూసారాండి
ఆ రెయిన్ డాన్స్ వెళ్ళినం అప్పుడు హెల్త్ బాగాలేదండి ఇక జల్బ్ చేసింది మస్త్ హెల్త్ బాగాలేదు రెయిన్ డాన్స్ పోలేదు కానీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినం రోలర్ కోస్టర్ ఎక్కినం ఈ రెండు ఎక్కిన ఇంకొకటి మ్యూజక్ డాన్స్ చైర్ అని సంథింగ్ ఉంటద అండి రౌండ్ ఇట్లా తిప్పుతది మస్త్ మస్తు ఉంటుందండి అదిఅయితే రౌండర్లా మొత్తం మొత్తం తిరిగినాండి మంచిగా తిరిగిన మస్తు ఎంజాయ్ చేసి వచ్చినం అప్పుడే చిన్నగా ఉన్నప్పుడే పోయినాం
అవునా అండి
మీరు కూడా పోయిరాండి వండర్లాకి
ఆ పోలేదండి పోదాం అనుకుంటనాం ఇంక పోవాలి ఇగ పోతాం మా నాన్న ఎప్పుడు అంటాడో మరి
ఆ మీరు వెళ్ళండి చాలా బావుంటుందండి అది
ఫుల్ ఎంజాయ్ చేసారా అండి
చాలా బాగా మా ఫ్రెండ్స్ తో అండి చాలా బాగా ఎంజాయ్ చేసాను నాకు జ్వరం రాకపోతే నేను డ్రైయిన్ డ్యాన్స్ యేసేదాన్ని డిస్కో డ్యా డిస్కో ఉంటదండి అక్కడ మస్తు ఉంటదండి అడిగిడిపోయేదా నాకు ఓపిక లేదు జలుబు చేసింది అసలు ఫీవర్ వచ్చింది మొత్తం ఆగమాగం వాయిస్ మొత్ మొత్తం చేంజ్ అయిందండి అసలు అప్పుడైతే అసలు ఏటు పోలేదండి అప్పుడు మంచిగా లేక ఇగ లేకపోతే కానీ ఒక స్విమ్మింగ్ పూల్ల మస్తు ఉండే అండి అది అయితే
వేవ్స్ వస్తా ఇట్లా వేవ్స్ వస్తాయండి మనం దాని ఎదురుగుండా పోతే మనం ఇట్లా లే ఉంటదండి మస్తు ఉంటదండి అది అయితే ఇంకా
సండది
స్విమ్మింగ్ ఫుల్ లో వేవ్స్ ఇట్లా వస్తాయి కదా అండి పెద్ద పెద్ద వేవ్స్ అయితే మనం ముందు వెళ్ళాలండి ఆ వేవ్స్ వచ్చినప్పుడు మనల్ని ఇట్లా లేపి పడేస్తదండి అది మస్తు ఉంటదండి అది అయితే కానీ మనకు స్విమ్ంగ్ స్విమింగ్ రాదు కాబట్టి బయట బయటనే ఆడుకోవాలండి లేకపోతే సస్తవు
హా అవునా అండి
అవును మరి ఊపిరి ఆడదు కదాండి నీళ్ళళ్ళకీ పోతే
ఆ ఆడాదాడదు
ఇంకా ఏమేమి ప్లేసెస్కి పోయరండి మీరు మంచిగాయ
ఏమ్ లేదు ట్యాంక్ బండి ఇట్లా అన్ని చార్మినారు వండర్లా పోవాలండి ఇగ
పోలేదండి పోవాలి మస్తుంటది అందరు అంటున్నారండి స్వర్ణగిరి బాఉంటది అవి వెకేషన్ పోవాలి అంటున్నారు కానీ ఎప్పుడు వెళ్ళలేదండి
మీ పేరెంట్స్ అడగరా అండి
ఎవ్వరు పోలేదండి నేనే ఇప్పుడు వండర్లాకి పోయినా మా తమ్ముడు కూడా పోయిడు అనుకుంటే సిన్నగున్నపుడే పోయినామండి
అవునా అండి మీ అక్క వాళ్ళ పిల్లలు వచ్చారా అండి వచ్చారా అన్నారు
ఏమో అండి నాకు కూడా తెలీదు అసలు వాళ్ళు ఏటేళ్లారో ఏమో తెలిదండి అసలకి
బ్లాంక్
మీరు ఈ ఈ మధ్యలో ఏమైనా షాపింగ్ చేశారా అండి
ఆ పోదాం బోవాలండి రేపు బోతమండి
ఏం కొనుక్కుంటారండి మంచి మంచి కొత్త కొత్త డ్రెస్లు వస్తున్నాయి కదా అండి ఆ కొను కొండి బ్యాగి బ్యాగి ప్యాంట్ అని ఒకటి వస్తందండీ అది ట్రెండ్ అయితండి అండి అసలు మస్తు ఉండేదండి దాని కింద షూస్ బూట్లు అని మంచి మంచి బూట్లు కొనుక్కొని వేసుకోవాలండి మస్తుంటదండి అసలు
బ్యాగి ఉందండి ఒకటి నా కాడా గాని ఇంకోటి కొనుక్కోవాలండి
ఉ కొనుక్కోండి మంచివి కొనుక్కోండి
మీకడ ఉందా అండి
నాకడ ఏం లేవండి ఒక లుజ్ ప్యాంట్ ఒకటి ఉంది ఆ లూస్ ప్యాంట్ కూడా దాని పైన టాప్లు లేవు అది లూజ్ లూజ్ అయిందండి బాగా నడుము కాడ సెల్ఫిట్ గా లేదండీ సరిగ్గా చూసు కొనుక్కోలేదు ఈసారి మంచి కొనుక్కోవాలి
ఊహు
మా దగ్గర
ఆ చెప్పండండి హలో హలో వినబడట్లేదండి